హలో
హాయ్ అండి బాగున్నారండి
అదే అండి మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు.
మేము బాగున్నామండి ఏం చేస్తున్నారు తినరా
తిన్నావండి మీరు తిన్నారా
తిన్నామండి నేను ఇప్పుడు ఏమ్ తిన్నారండి మీరు
ఎనిమోచ్చారండి
నుచ్చ తిన్నారా అంటే మీ మీ పక్క అక్కడ చెరువులు అలాంటివి ఏమి లేవండి ఫిష్ ఇది ఇది పట్టేదానికి అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి అక్కడ ఊరు పక్కన
ఏది లేదండి ఇక్కడ
పోనీ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఎలాంటి వారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్రెండ్స్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి
చాలా పెద్దగా ఫ్రెండ్స్ అంటూరు ఎవరు లేరండి
ఇంకెవరెవరు ఉన్నారండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు ఎలా ఎలా ఏలా బతుకుతున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలా అన్నది చెప్పండి కొంచెం మాకు
ఊరికే కాలేజీలో ఒక ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళండి
ఏవరండి వాళ్ళ పేరు వాళ్ళ పేరండి వాళ్ళ పేరు చెప్పండి
ఓ వాళ్ళ పేర్లు చీనా చుకేచ్ రాజేజ్ అని ఉండేవాల్లు అండి
రాజేష్ బ్రో గురించి చెప్పండి చాలా చాలా బాగుంది పేరు రాజేష్ అనే పేరు వాళ్ళు వాడు వ్యక్తి చూడడానికి ఎలా ఉంటాటడి
వాడు సరిగా ఉండేవాడండి వాన్నీ నేను షిక్కా అని పిల్ షిక్క అని పిలుస్తా ఉండేవాళ్ళమండి
ఆహ తర్వాత
అడవి మనిషిలాగా ఉండేవాడండి పెద్దగా జుట్టేసుకొని గడ్డం పెంచుకొని వని బాడీ ఫుల్ ఏరేయండి
ఓహో అదే వన్ చింపంజినా అండి
అవునండి పాండ వాడు
పండానా
చింపాన్జిలా గే ఉండేవాడు వాడు
ప్రశాంత్ కుమార్ పాండానా
అవునండి
ఓకే మరి మరి ఎలాఅండి అలా ఉంటే ఎర్సే ఉంటే వాడికి ఎలా అండి ఎలా ఆ
ఏంటంటే లేట్గా వచ్ వచ్చేవాడుండి క్లాస్ లేట్గా వచ్చేవాడు ఇంగ రెండు మూడ్ క్లాస్ ఉన్నాగాని వెళ్ళిపోతా ఉండేవాడు
ఆ
అంటే వాళడు బస్సులో వచ్చేది బస్సులో పోయేది ఊరికే అలా వచ్చామ పోయామా ఉన్నామా తిన్నామా తెల్లారిందా అనే వాడు లాగా ఉండేవాడండి
మరి ఎలా పాస్ అయ్యారండి వాళ్ళు
అంటే వాడు కాలేజ్కి వచ్చేది లాస్ట్ బెంచ్ లో కూర్చొ కూర్చొనేవాడండి
ఆ
కూర్చొని బాగా నిద్రపోయేవాడు ఎగ్జామ్లలో కూడా ఉన్నప్పుడు పాసింగ్ మార్క్స్ రాసేవాడు ముప్పై ముప్పై ఐదుకి రాసేసి బాగా నిద్ర నిద్రపోతా ఉండే అప్పుడు కూడానూ వాడు ఏదో అలా పక్కలో వాళ్ళు వీళ్ళు తొంగి చూసి వాళ్ళు వీళ్ళు రాసేదాన్ని చూసి పాసింగ్ మార్క్స్ మార్స్ ముప్పై మార్క్స్ రాసేసేది నిద్రపోయేదండి వాడు
కానీ నిద్రపోతే మీ అ లేచ్లర్స్ అక్కడ ఏమన్నారా అండి వర్తించేస్ వాళ్ళు ఏమనరా బటనీస్ అంత ఎలాతినేది మొత్తం
ఎన్నో సార్లు కొట్ మ్ అవునండి ఎన్నో సార్లు కొట్టి తొన్ని తరిమేస్ తొరమేశారండి వాన్ని అయినా వాడు జస్ట్ పాస్ అయిపోయేవాడండి
ఓకే అండి మరి నాష్షిల గురించి చెప్పండి
చీనా వాడు ఒక షోకీమన్ అండి వాడు
అంటే ఎలా అండి ఇలా చెప్తున్నారు
గొంతుకు చైను చేతికి చైను అం అంత వేసుకొని వాడు షో మ్యాన్లా వచ్చేవాడండి మోకాళ్లు దగ్గర వేస్తాడండి ప్యాయింట్ వాడు
తర్వాతా ఆ
టైట్గా వేసుకొని టైట్గా ఫిట్టింగ్ అండి అప్పుడేవాడు మ మేమంతా అప్పుడు బట్టలు లేక ఏదంటే అ లూజ్ లూజ్ గా షర్టు ప్యాంట్ ఉండేది వాడైతే ఫుల్ పిట్టింగ్ అండి పిట్టింగ్ వేసుకొని వచ్చానండి
ఒ తర్వాత
మోకాళ దగ్గర ప్యాంట్ వేసేవాడండి
తర్వాత
వేసుకొని షో మేన్ లాగా వచ్చేవాడండి స్టైలిష్ స్టైలిష్ సీన అండి వాడు మా క్లాస్లోనే వారానికి ఒక ఫోను ఫోన్ మార్చేసేవాడండి వాడు
వారానికి ఒక
కొత్త కొత్త ఫోన్లు ఏది వస్తె అదంతా కొనేసేవాడండి వాడు ఊ మేము ఫోన్లు షీనా ఫోన్లు షినా అని పెట్టేసాం మండి వానికి పేరు
ఉ
ఊ హలో
అవునా అలా అప్పుడే అలాంటివి ఏన్నా చేసింది పనిలే అడికి అప్పుడు డబ్బులు ఎలా వచ్చాయండి వాడికి డబ్బులు ఎలా సంపాదించే వాడు అప్పుడు అక్కడ సీనా అనేవాడు
ఎవరండి హలో
డబ్బులు ఎలా సంపాదించేవాడండి అప్పుడు మొబైల్ అంతా చేంజ్ చేసి చెప్ప అయితేక్కడ ఎలా అండి అ
వాడు రిచ్ అండి వానికి కొన్ని బిజినెస్లు అవి ఇవి ఉన్నాయి
అవునాండి
క్యటరింగ్ బిజినెస్ లంతా చేస్తాడు వాడు
ఒక ఇంకేమేం చేస్తారండి
ఇప్పుడైతే ఇటుకలు మారుతా ఉండారండి ఇటుకలో
ఇటికల్ ఫ్యాక్టరీ పెట్టాడా
ఫ్యాక్టరీ పెట్టాడో ఏం పెట్టాడో తెలియదండి ఇటుకలు మారుతా ఉంటాడో అప్పుడప్పుడు అమ్ముకొని వస్తా ఉంటాడు ఇటికల్ని
అవునా మంచి పిల్లాడే అండి అలాగైతే
మంచి పిల్లాడే అండి కానీ కంత్రి నా కొడుకండి వాడు సర్లేదు కొంచెం రౌడీ లాగండి వాడు
ఇంకొకరు ఇంకొకడు గురించి చెప్పండి ఇంకొకడు ఏవో పేరు చెప్పారు కదా వాని గురించి చెప్పండి ఎలాని
ఎవరండి
ఇప్పుడు సీనా ఇంకోడు రాజేష్ అయిన తర్వాత ఇంకోటి పేరు చెప్పారు కదా వాన్ పేరు వాని గురించి చెప్పండి
ఎవరండి ఎవరు చెప్పలేదే నేను ఓ సుకేష్ అనేవాడండి మీరు ఒకే సుకేష్ అనేవాడు ఒకడు ఉండేవాడండి వాన్కి బ వానికి బట్టలు పిచ్చండి అప్పుడే బట్టలు పిచ్చోడు
కల్పచ్చింటే ఎలా అంటి
అంటే ఏదైనా అది కనిపిస్తే అదంతా కొనేసేవాడండి కొనేసి ఫిట్టింగ్ పోయ్యేక్ అప్పుడే టైలర్ త పైక్ పెట్టి ఇంకా చేపిచ్చేసేవాడు
ఉ అంటే ఏ ఏజ్ పెడితే అంటే ఎలా కొనేేసేవాటండి వాడు
ఏది పడితే అదొ పెద్ద సైజా చిన్న సైజా అదంతా చూడండి వాడు ఏది కొతే అదంతా కనిపించేంతంత కొనేసి బాగా పై మళ్ళీ కుటిపి చేసాడు వాడు స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఫుల్ పటింగ్ ఫుల్ టైట్ చేతులు పైకేత్తా కూడా ఒ కాకూడదు అలా ఫిటింగ్ చేసేవాడండి అప్పట్లోనే
ఓ అవునా అండి తర్వాత
పెన్ను పెట్టుకొన్ రాయడం కూడా కష్టమండి అలా ఫిట్టింగ్ ఫుల్ ఫిట్టింగ్ లో ఏసుకొని వెచ్చారమండి మళ్ళీ ఊదితే పడిపోతాడుండి అంత సన్నం గా ఉండేవాడు
అవునా అండి
అవునండి
తర్వాత ఇంకేం చేసేవాడండి
ఫుల్లు వీక్నెస్ అండి వాడప్పుడు ఊరికే తొల్లితే కిలోమీటర్ల పై పడేవాడండి అప్పుడు
అంత వీక్నెస్ ఉన్నాడండి అప్పుడు వాడు
వునండి
తర్వాత
ఉ తర్వాత్ చూస్తే బాగా మాట్లాడే వాడండి
ఉ
బాగా మాట్లాడేవాడు వు అండి
ఆ
అందరినీ పడేసేవాళ్ళండి వాడు అప్పట్లోనేవాడు భలే టాలెంట్ ఉండే వండి వాడికి
అవునా అండి ఇంకేం చేసేవాడండి
ఎవరినైనా ఐదు నిమిషంలో పడేస్తాడండి వాడు
హె హె అవునా
ఊరికే నవ్వుతేే సాలండి పడిపోతారు అందరను
అవుడాండి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడండి ఇప్పుడు
ఇబ్బుడయ్
ఒక ఒక నిమిషమయ్ ఒక నిమిషం అండి ఇప్పుడు ఒక నిమిషం అండి తి ఆ మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు కదా అప్పుడు మీ ఫస్ట్ ప్రేజస్ లో ఉన్నారు కదా అప్పుడు ఫస్ట్ ప్రేజస్ లో కూర్చునేవారు కదా అప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ లొ ఎవరు ఫ్రెండ్స్ లేరా అండి మీకు
ఇప్పుడైతే చుకేష్ అనేవాడు చాలా మారి మారిపోయాడండి ఇప్పుడైతే చాలా మారిపోయాడు ఇప్పుడస్ట్ డ్రెస్సింగ్ అంత బారిపోయింద్ వానికి
ఓకే కాదండి ఇప్పుడు అక్కడ ఇది లేదాండి వే ఏ ఏ ఎక్కడ కాదండి క్క నిమిషమండి ఇది మీకు పస్ట్ ప్రెజ్
త్రీ టు ఫోరు నా మూడు నాలుగు ఏండ్ల ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి వాడికిప్పుడు ఓకే అక్క నీలో బాగా పని చేసుకొని ఇప్పుడు పల్సర్ పల్సర్ బైక్ పెట్టినాడండి ఇప్పుడు పల్సర్ లో పోతాడు పల్సర్ లో వస్తాడు ఆ దీ ఇప్పుడు మన ఫోటోస్ చూస్త వస్తుందండి ఒక ఫోటో అద్దాలు పెట్టుకొని పాటేసుకొని భలే స్టైల్ గా ఉన్నాడండి ఆప్పుడో ఆ ఎదో ఇద్దరు అమ్మాయిలతోని పాటేశాడండి వాడు ఇప్పుడు
ఏదో పాటలో ఇద్దరు అమ్మాయిలతో వేసాడండి ఇంగా పార్ తెలియకుండా ఎన్ని వేశాడో తెలియదు
ఓకే చాలా రసికుడు అండి అయితే వాడు
అయ్యో ముద్దురు అండి బాగావాడు
పెద్ద రసకుడే అంటారా
ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అయిపోయినాడుండి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయసి అక్కడ ఇడ బెంగళూరు పోయి ఏళస్తా బెంగళూరు పోయి ఏలేస్తా ఉన్నాడండి ఇప్పుడు
అవునండి
అవునండి
పెద్ద పెద్ద పెద్ద రషి కూడె
పెద్ద ప్లనే వేస్తాడుండి వాడు పెద్ద రసికుడు వాడు ఆ పెద్ద ప్లానే వెస్తాడుండి వాడు
మో చేస్తారండి వాడు ఇంకో ఇంకెవరు ఉన్నారండి మీకు ఫ్రెండ్స్
అన్నీ సుకేష్ లా అంటే వాళ్ళే అండి మాకు ఉండేవాళ్ళు
ఇంకెవరు చెప్పండి పేర్లు చెప్ప
సుకేష్ టూ అని ఒక ఉండేవాడు అండి వీడు ముందురు మాట్లాడిన సుకేష్ వన్ ఇప్పుడు సుకేష్ టూ అని ఒకడు ఉండేవాడండి
ఓకే
వాడు కూడా సేమ్ వినిలాగే అండి సరే అండి ఓకే అండి బాయ్ అండి
థ్యాక్స్ అండి బాయ్ అండి
నైటి ఫైవ్